హాయ్ అండి ఎలా ఉన్నారు ఆ ఆ బాగున్నామండి తిన్నారా అండి తిన్నామ్ అండి మీరు తిన్నామ్ కో ఇన్సూరెన్స్ ఏం తిన్నార్ అండి
నేను అన్నం పప్పండి మీరు
నేనూ ఈ రోజు మాకి ఆఫీస్ లో డి డిన్నర్ అరేంజ్ చేసింటే అక్కడ బిర్యానీ తిన్నాను బట్ అయితే నచ్చలేదు అని చెప్పి కొంచెం తిని మిగతా ఏమంటే టారు పడేసి ఆ పప్పు అన్నం అదేమంటారు సాంబార్ అన్నం తెచ్చుకొని తిన్నానండి
ఉమ్ అంతే ఆ తెలుగు వొళ్ళకి తెలుగుళ్ళకి మంచి సాంబార్ అన్నమే
ఇక్కడ అంత బాగోదండి ఫుడ్డు అసలు ఏమోటి ఇంక తినల్ల గదా ఇంగా అడ్జస్ట్ అవ్వాలా తప్పదన్నట్లు ఉండాల్ల అంతే మీరికి మీరు చేస్తారా అండి వంట చేయడం వొచ్చా మీకి
ఆ వచ్చండి బాగా చేస్తాను
ఓకే
రీసెంట్ గా బ్యూటీ అనే మూవీ చూసానండి చాలా బాగుంది
అవునా అండి దేని గురించండి ఆ కాన్సెప్ట్ మూవీ
ఆ కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్ గా ఇప్పుడు జన్ జన్జీ జనరేషన్ న్ ఎట్ల ఉందొ అలాగా ఉందండి అది అసలు ఎట్లా అంటే ఒక అమ్మాయిని అబ్బాయి ఎలా యూ యూస్ చేసుకొని ఎలా వదిలేసి అలా ఉందండి ప్చ్ నిజంగా ఈ ఈ జనరేషన్ ఎట్లుందో అట్లే తిష్ణారు బాగా
అవునా
ఆ
అంటే దాన్ని ఆ మూవీలో కాన్సెప్ట్ అంటే మీకు ప్చ్ ఏ ఏ సీన్స్ నచ్చాయండ్ అంటే కొన్ని ఉంటాయి గదండి ఫ్రెండ్షిప్పో లేకుంటే ఫ్యామిలీ నో ఇలానే ఉండాలి
ఆ డాడీ డాటర్ డాడీ డాటర్ అం టే వాళ్ళిద్దరిది ఆ నాన్న కూతురి సంబంధం చాలా బాగుంది అండి అసలు దాంట్లో అయితే ప్చ్ అంటే ఎట్లా కనెక్ట్ అయిపోతుందంటే వాళ్ళ నాన్నకి ఇమంటే చాలా ఇష్టము వాళ్ళ నాన్ననిమ ఎం అడిగినా తీసిస్తుంటాడు ఆ మళ్ళా సడన్ గా ఏదో ఆడుగ్
పరే రియల్ లైఫ్ లో గూడ ఎలా ఉంటుందం అంటే ఇపుడు అమ్మ నాన్న అట్లా ఉన్నా గూడ అబ్బాయి అన్నాక మమ్మీతోనే క్లోజ్ గా ఉంటాడు ఇంకా కూతురు అన్నాక నాన్నతోనే కో క్లోజ్ గా ఉంటుంది గదా అండి
అవునండి కానీ ఏమంటే లాస్ట్ లో ఆ వేరే వాడు చేసాడని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవడం చాలా తప్పండి నేనే కి కనెక్ట్ అయిపోయి నేను ఏడ్చేసిననండి.
హ హ అయ్యో అయ్యో ఏమంటారు మన మనుషులం గదా ఏమంటారు మన మనసు. ఎమోషనల్ కి ఎక్కువ అడిక్ట్ అయిపోతాం అనమాట అది హ్యాపీ అయినా. స్యాడైనా తొందర్రియాక్ట్ అయిపోతం
అవును కానీ ఈ మధ్యకాలంలో ఏమంటే ప్చ్ నార్మల్ కొత్త కొత్త మూవీస్ కన్నా ఆ పాత మూవీస్ రీ రిలీజ్ అయితుంటయి కదండి అవి చాలా బాగుంటయండి
అవునండి నేను కూడా దాన్ని ఒప్పుకుంటాండి ఇపుడు ఫర్ ఎగ్జాంపుల్. ఆహ్ కొన్ని మూవీస్ ఉంటాయి ఆరెంజ్. అంటే లవ్ అనేది ఊరికే కొండ్రోజులు మాత్రమే బాగుంటాది. అవునాండి చూసారండి ఆరేంజ్ మీరు.
ఆహ్ చూశానండి చాలా ఇష్టం అండి నాకు ఆరెంజ్ గాని ఆ రాజ్. రాజ రాణి ఉంది కదండి మూవీ అది మళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ చాలా బాగా. చూసానండి వినయ్ విదయ రామ రాంచరణ్ దీ. చాలా బాగుంటయండి అహ అది కూడా చాలా బాగుందండి అవ్.
అది ఏమంటే కానీ అది ప్చ్ అంతేండి మనం. కొంచెం తొందర కనెక్ట్ అయిపోతమంట నేన్ రీసెంట్ గా ఒక మూవీ చూశానండి విత్ లవ్ అన్. చెప్పి యాక్చువల్ గా అది తమిళ్ మూవీ అన్మాట.
ఉమ్.
అది తెలుగులో డబ్బుడ్ ఉందండి చూడండి ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉన్నప్పు. ఇపుడు చూడండి ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఆహ్ మన ప్చ్. స్కూల్ డేస్ని రివైన్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంప్. ఉమ్ కొన్ని ఉంటాయి కదండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకంటూ అది ఒక్ ఒకమ్మాయి ఇష్టం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రియలేం కాదు ఎగ్జాంపుల్ అండి జస్ట్ ఆహ్ ఇపుడు తనకి నేను చెప్తున్న ఆ ఫీలింగ్ ఉంటుంది చెప్పాలని. అంటే తనంటే నాకిష్టమని అది ఇష్టం కావొచ్చు. లేదంటే ఫ్రెండ్షిప్ ఐనవచ్చు ఇంకోటేమైనా ఉండవచ్చు అది ఏమంటం కొంచెం. అప్పుడు తెలిసి తెలీని వయసులో అది తప్పో రైటో తెల్దు ఆహ్ కొంచెం భయమో లేకుంటే ఇం. ఇంకోటేమన్నా అవుతాయని ఆపేసుకుంటం కదండి మ్యాగ్జిమం ఆ ఫీలింగ్. మీ మనం మళ్ళీ అదే సిచ్యువేషన్ వొచ్చి అదే పర్సన్ తో. మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లేదంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత. మీటయ్యి ప్చ్ ఆ ఫీలింగ్ జెప్తే ఎట్లుంటందండి ప్చ్ అంత బా బా మంచిగనిపిచ్. నచ్చిందండి నాకి దట్ నాట్ ఓన్లీ లవ్ ఫ్రెండ్షిప్ స్కూల్ డేస్.
ఆహ్ అవును అన్నీ అన్ని రివైన్ ఐపోతయండి మన మైండ్కిప్పుడు.
అవునండి ఇప్పుడు మూవీస్. ఎలా తీస్తున్నారంటే ప్రజెంట్ జెన్రేషన్ లో ప్రతి ఒక్కటండి ఇపుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓన్లీ లవ్ ఉంటే ఎవరు జూస్తారండి మూవీ ఎవ్వరు జూడ్రు ఓన్లీ థ్రిల్లింగ్ ఉన్నా గుడ్. కూడ అసలు ఇంకా బోరింగానే అనిపిస్తుంది ఓన్లీ ఫైట్స్. సున్నా అంతే అంతే అండి ఇపుడు అంతే. ఇప్పుడు లవ్వు ఫ్రెండ్షిప్పు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి మిక్స్ అయి ఉంటే ప్చ్. అప్పుడు మనకి చూడాలనే ఎగ్జాట్మెంట్ వొస్తుందండి మనలో.
అంటే ఈ డైరెక్టర్ వాళ్ళు తీసే వాళ్ళు కూడా మన మైండ్ ని అలాగా ఆకర్ష్. ఆకర్షణ చేసేస్కున్నారు వాళ్ళకి.
అవునవును ఎందుకంటే మనం దాన్. మొత్తం గట్టింగా ఇపుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక మూవి ఇపుడు మూవీ చూస్తున్ననుకోండి ఫర్ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంత బాగా కాల్సుండే వాళ్ళు. సడన్గా వాళ్ళలో ఒకరికేం. పోయి ప్చ్ చనిపోయినర్నుకొని అప్పుడు మనకి తెలీకుండా మనం ఏడ్చేసింటాం ఇంకా.
అవునండి. నేను గూడా అంతే నేనిపుడు నేనిందాక చెప్పాను కదా రాజారాణి మూవీ వినయ్. విదేయ రామ రాజారాణి అయితే నేను చాలా సా. సలు చూశినానండి ఏమంటే దాన్ని చూస్తుంటే ఏడిపోస్తానే ఉంటుందండి ఏడుస్తానే ఉంట్ ఉంటా ఇగ మళ్లా ఈ తమిళ్ మూవీలో జో మూవీ అని వచ్చినయ్ గదండి. ఆహ్ ఫో వన్ ఇయర్ బ్యాక్. అదానికి కూడా అండి నేన్ రొండు సార్లు చూసినా రొండు సార్లు ఏ
అ తనుచ్ ఆ ఎనిమిది వసంతాలు కూడా సూపర్ మూవీ అండి ఎనిమిది వసంతాలు ఎలా అంటే ఒక అమ్మాయి ఉంటే తనేల ఉండాలి తనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవాలి బాగుందం
వాడ్ అవును వాడి కోసం ఒక అబ్బాయిని ప్రేమించిన్ తర్వాత వాడి కోసం ఆ గోల్స్ ని పక్కన పెట్టి వచ్చినప్పుడు వీడేమో వాడి గోల్స్ వెనకాల వెళ్తాడు
కొంచెం బాధాకరమైన విషయమండి ఎందుకంటే ఇప్పుడు యాక్చ్యువల్ గా సమాజంలో ఎట్లుందంటే అబ్బాయిలు వదిలేస్తారు బట్ అదే ఏమంటారు కానీ తను అంతట తను వచ్చి అసలు తను తనా మూవీలో కూడా గొప్ప క్యారెక్టరె అండి
అవునండి అసలు ఎంత బాగా నటించిందంటే అం అంత బాగా నటించిందండి అసలు అవును ఆమ దాంట్లో అమ్మాయిలు ఏమేమ్ నేర్చుకోవాలి అంటే ఆ దాంట్లో ఆమె కరాటే నేర్చ్ కొనిఉంటుందండి ఎలాగ పోరాడాలి ఎలాంటి సిట్యుయేషన్
ఎలా ఫేస్ చేయాలి ఫి ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్ ఆ మూవీలో చూసినప్పుడు సు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తను ఎమన్న తన వరకు ప్రొటెక్ట్ చేసుకోవనికి వచ్చినప్పుడు తను చం పైకైన వెనకడతయి దేనికైనా వెనకాడకు కుండా తన పని తను చేస్తది అదే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంట్లో వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి పద్ధతిగా ఇంట్లో పనులు కావచ్చు వాలమ్మా హెల్త్ బాలెకనప్పుడు కావచ్చు అంతా బాగుందండి అంతే అండి తొందరగా కనెక్ట్ అయిపోతాం మూవీస్కి మనం ఎందుకొ
ఎట్లా అంటే ఒక అబ్బాయి మన లైఫ్ లో ఫ్రెండ్ గా ఎలా ఉండలి వాళ్లకి మనం ఎప్పుడు తొడవ్వలి దాంట్లో ఫ్రెండ్ ఉన్నాడు లవర్ ఉన్న కానీ ఇక్కడ ఏమంటే వాడు మోసం చేసి ఎళ్లిపోతాడు కానీ వి ఫ్రెండ్ ఆమెతోనే ఉంటాడు తోడుగా ఉంటాడు
కోవచండి అది లవ్ అనేది అది ఎట్లుంటందంటే చెప్తాడు కదా రామ్ చరణ్ కొన్ని రోజులే బాగుంటదని అది నిజమే అండి ఫ్రెండ్షిప్ ఇజ్ బెటర్ దెన్ లవ్
దీంట్లో ఆమె లవ్ చేసేదాకా వెనకాల తిరుగుతాడు తర్వాత ఆమె వీడికి అడిక్ట్ అయినప్పుడేమో వదిలేసి వెళ్లిపోతాడు
అంటూ మ్ మళ్ళీ మీరింకోటి ఆ మళ్ళీ బట్ అయితే తను తన కోసం ఒకరు ఉంటారు కదా అదేమంటరు దేవుడు రాస్ పెట్టినది జరుగుతాదంటారు కదా అట్ల వాడెవడో ఉంటాడు కానీ హీరో తన ఐదో తను ఒక బుక్ ఇసిరేసింద్ దాని పెట్టుకొని వాడు తన ఏమంటారు తన జ్ఞా కలుగ తన జ్ఞాపకలుగా తీసుకొని వాటిని పుస్తకాలు రాసి ఎంత ఫేమస్ తై ఉంటడండి
అవును
అది లాస్ట్ లో తనకి చెప్పినప్పుడు ఉంటుంది చూడండి ఆ ఫీల్ ఆ హీరోయిన్ కి బెస్ట్ ఫీల్
కానీ ఆ కానీ ఏమంటే ఫస్ట్ ఆమ హట్ట్ అయింది గదండి ఒకరి వల్ల హట్ట్ అయ్యి మళ్లా ఇంకొకరిని అంటే చాలా ఆలోచించుంటుంది
అదే అండి ఆ మూవీ కాన్సెప్ట్ ఆ అదే అదేమంటారు చెప్తుండేద మనం అనుకుండేది జరగదండి అంటే దేవుడు రాసి పెట్టుకుంటే గదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ తను వాన్ని ఇష్టపడి చేసుకొంటే ఈ మూవీలో హీరోయిన్ వాడు మళ్ళీ రేప్ పోద్దునా మ్యారేజ్ అయికైనా ఏమై సమస్య వచ్చి అట్ల చేసే వాడే కదండి
అవునండి అదే చెప్తారు కదండి మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇష్ట పడాలి అని చెప్తారు కదండి
అదే ఇప్పుడు ఒకటి పోయిందంటే ఇంక ఏదో మంచి జరుగుతుందనే, అనుకొని మనం తీసుకోవాలండి. మన లైఫ్ లో కూడా ఏది ఎక్కువ ఓవర్ ఓవర్ థింకింగ్ చేసి నెగిటివ్ గా తీసుకోకుండా సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కి ట్రై చేసాం అనుకోండి. అది పోయింద అని చెప్పి బాధ పడుకుంటూ దాంతోనే ఉండకోకుండా ఓకే ట్రై చేద్దాం. ఇది పోయిందంటే ఇంకేమో దానికి నా బెటర్ రావచ్చేమో కదా. అలా అనుకుంటే అలా అనుకుంటే బెస్ట్ స్ట్ అండి ఊరికే మనం దాన్
మన జనరేషన్ అయితే అనుకుంటారండి. ట్వంటీస్ కిడ్ అయితే అనుకుంటారు. నైంటీస్ ట్వంటీస్ మిడిల్ లో ఉంటారు కదా అంటే టూ థౌసండ్ వాళ్లు అనుకుంటరు కానీ ఇప్పుడు ఈ జంజీ కిట్స్ ఎట్లా అంటే ఆహా అది కావాలంటే కావాలంతే లేకుంటే నేను చచ్చిపోతా అన్నట్టు అయిపోతున్నారండి.
ఉమ్ అండి అదే ఏముందండి మహా అంటే ఏముంది ఒక వంద ఇప్పుడు జాబే కదండి. అందరికి సమా సమాజంలో ప్రాబ్లెమ్ అయితుండది. వంద ట్రై చేస్తే ఒకటన్న రాదా ఆ హోప్ ఆ పాజిటివ్ ఉన్న చాలా అండి. లైఫ్ లో మనం ముందుకు వెళ్ చెప్పడానికి
అవును పాజిటివిటీ అందరు మైండ్ లో రాదు కదండి.
అండి ఈ సమాజంలో మూవీస్ నుంచి
కానీ మూవీస్ లో చెడిపోయేది ఎంతుంటుందో, మనం నేర్చుకునేది కూడా అంతే ఉంటుందండి.
అదే అండి ఆ మూవీస్ వల్ల తెలుకోవచ్చు బ్యా
అవును
గ్రహిప్ అ ఇది ఏది తీసుకోవాలి అండి మీ మీ
థ్యాంక్స్ అండి మీ సైడ్ నుంచి నాకు మంచి మంచి సమాచారం చెప్పినారు.
మీది అనుందుకు ధన్యవాదాలండి. ఆ
థ్యాంక్ యూ